ఉ చెప్పు కాల్ చేసినావు మరి వారం తర్వాత
ఆ ఏం లేదు నార్మల్గానే చేసిన
ఉ ఎట్లున్నారు మరి ఇంట్లో వాళ్ళు అందరు మంచిగా ఉన్నారా
ఆ మంచిగా ఉన్నారు అందరు మంచిగానే ఉన్నారు మీరు మీ ఇంట్లో
మా ఇంట్లో వాళ్ళు అందరు మంచిగానే ఉన్నారండి ఉ అ అక్ష రామే రా ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు చెబదాం అనుకున్న ఆంటీలు అంకుల్ ఎట్లుంటారంటే ఇప్పుడు మాట్లాడేయాలనే కొంతమంది ఉంటారు మరోలా ఒక అంకుల్ ఉంటాడు ఇప్పుడు అంకులు ఏందంటే అతడు బుక్ చదవడు ఏం చదవడు అత్తే ప్రాక్టీస్ చెత్తడు క్వశ్చన్ కశ్చన్ కశ్చన్ అట్టే ఆ చదివింది ప్రతీదీ కూడా బుక్ మీద రాసినట్టు అంటే ఫుల్ చదువుతా అన్నట్టు అందరు అనుకోవాలని రాత్ తనే ఉంటాడు బట్ సుసిన మాకయితే అర్థమయితది కదా అంకుల్ ఏం చేత్తండ
స
హలో
హలో వినిపిత్తందా నా వాయిసు
ఆ వినిపిత్తంది చెప్పు
ఆ అంతేలే అయ్య ఆ
ఆ ఇప్పుడు వాళ్ళే మనుకుంటారు లాస్ట్ అటెంప్ట్ ఇద్దాం ఈ ఒక్కసారి అత్త అత్త లే వత్తలేదు ఎట్లా వయసు అయితే అయిపోతంది అనుకుంటు
అ వాళ్ళకి మనకు మంది ఇప్పుడే వచ్చింది కదా నోటిఫికేషన్
అ అయితే ఇప్పుడు మనకైతే ఏజ్ ఉన్నది మనం అటెంప్ట్లు చేయడానికి అయితే ఆప్షన్ ఉన్నది కదా అంకుల్స్ యాదోటిలే మస్సు మంది చుత్త కదా మస్ అదేలా అంకల్ ఓ నలుగురు ఐదుగురు అంకుల్స్ ఉంటారు ఎవ్వరు చదవరు ఇంకా ఏమో అంటంది చెప్పు
అంటే ఏం నాకైతే ఈ అట్లా అనిపియ్యలే అదే అక్క అంతే
ఎందుకు అనిపించలే చాయ్ షాప్ లో గంట కుసున్నందుకు అనిపియలేదా లంచ్ వన్ అవర్ చేసినందుకు కనిపియలేదా పొద్దుగాల పదింటికి లేసినందుకు కనిపియలేదా నైట్ రెండిటి దాకా డిసిప్లిన్ లేకుండా రెండిటి దాకా ఉన్నందుకు కనిపియలేదా
ఇన్ని రీజన్స్ ఉన్నంక అనిపియ్యలే అని ఎట్లా చెప్తమ్ చేప్
ఆ మన్ ఆ నీకెందుకు అనిపియాలే అంటన ఇవన్నీ నీను కూడా కనిపిస్తాన్నాయ్ కదా నీకెందుకనిపియాలే
అంటే అక్క చదివిన టైం లో అయితే మంచిగామే చదువుతది
అదేం చదువుడు అసలు ఒక యాస్పిరెంట్ డిసిప్లినే లేదు అసలు చాయ్ షాప్ లో అంకులే నేను చెప్పిన అంకులే చాయ్ షాపుల గంట కూసోడు
నిజంగానే మరి స్టడీ హాల్ కుసోన్నాన్న ఓవర్యాక్షన్ చేత్తాడు కానీ చాయ్ షాప్ లో గంట కుసోడు ఈవెన్ నాకు తెలిసి బాయ్స్ కూడా చాయ్ షాప్ లో గంట కుసోరు
అదే
గంట బాయ్స్ కూడా తినరు
బాయ్స్ ఎం తిన్నరు లే అంటే ఫుడ్ పైకి ఆలో ఉన్నది కాబట్టి అట్లా రూమ్ లో కూసోని అట్లనే తినుకుంట గంట అయితది
ఆలో ఉంటదా అలో ఉండదా
ఉంటది పైకి
ఆ పైకి ఆలో ఉంటె తీసుకపోవద్దు ఇప్పుడు పైకి ఆలో ఉన్నా తీసుకపోనోలు ఉండారా
తింటాం మేము నేనైతే మస్త్ కిందనే తింటా
ఆ మరి ఎందుకు అనిపియలే నీకు అట్లా నిక్ అమేన్ చుస్తే చెప్ పొద్దుగల తొమ్మిదిన్నరక్ లెస్ నందుకనిపిత్తలే చెప్పు
హ్మ్మ్హాం అంట ఆ ఎట్లా ఏ టైం లేసినా కూడా అ
ఆ
అంతే లేగాని అట్లా ఉండదులే గాని సద్విన వారికి స అక్కకి ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం నేస్
ఆ సరే పోఇన్ ఇంట్రెస్ట్ ఉంటది నాలుగు గంటలు గోరంగ ఇంట్రెస్ట్ ఉంటది సరిపోతద నువ్వు గ్రూప్స్ క్లియర్ చేసేటనికి నాలుగు గంటలు గోరంగ ఇంట్రెస్ట్ పెట్టి సద్వితే సరిపోతద ఆ మరి ఇప్పుడు ఆమె అం త మాహ అయితే రోజులో పది గంటలు సధువుతదనుకో పది గంటలు కూడ సదువధి నాలుగైదు గంటలు సీరియస్గ సదువుతది అది చూసి ఇగ ఈమె ఫుల్ సధువుతది అనుకుంటనవా
సూ
ప్రతి ఒక్కడు సదువుతారు నాలుగు ఐదు గంటలు
హ్మ్మ్
మరి ఎందుకు అనిపియాలే ఇంకా ఆమెను సూతే నీకు సరే ఆమె ఆమె పడేది ఆమె నష్టం అది కాక మరి నీ టైం వేస్ట్ చేస్తాంది ఎందుకనిపియలే నీకైనా కూడా
నిక్ చెప్పినా కదా నేను నాకు అనిపించింది నేను రానని చెప్పిన అని చెప్పినా కదా
నువ్వు అట్లాంటప్పుడు ఏం చెప్పాలే అక్కడ డబ్బుల విషయం అని కాదు టైమ్ నాకు టైం వేస్ట్ అవుతుందాని నువ్వెందుకు చెప్పలేకపోతన్నవు
హ్మ్మ్ ఏమో ఇగ డైరెక్ట్ ఎట్ల చేపాల అని కె రానాని ఆల్రెడీ జెప్పిన
ఆహా అట్లా కాదు డబ్బులు కడతా అంటది నువ్వు కట్టకపోయినా ఏం కాదు నేన్ కడతా అంటే అక్క డబ్బుల విషయం అని కాదు టైం వేస్ట్ అయితంది అక్క అక్కడ గంట అని చెప్పు
ఉమ్ అందుకే ఏ నేను నిన్న పెట్టుకున్న ఓన్లీ హాఫ్ అన్ అవర్ అంతే ఐదున్నర నుంచి ఆరు అయ్యే వరకు అది కూడా నా బ్రేక్ టైం ఆ టైం లో చాలు దాగుతా అంటే దా పోతా లేకపోతే లేదు గంతే
హమ్
మొన్న రెండ్రోజుల నుంచి అట్లనే పెట్టుకున్న
హమ్ పోతున్నావా మరి
నిన్న రాలే ఆళ్లు చప్పుడు చెయ్యక నేనే స్టడి హాల్ లో కూర్చొని న్నా మళ్ళ అరిటి నుంచి సదువుకున్నా
అంటే ఏం చేసినావు ఆ అర్ధ్ గంట మరి
నార్మల్గా అంతలో సదివిన రివిజన్ చేసుకున్నా తరువాత కొంసేపు రీల్స్ చూసినా
హ్మ్మ్ రీల్స్ రీల్స్ ఎండ్ల సుత్తన్నావ్
రీల్స్ అంటే అవి కాదు ఓన్లీ షార్ట్స్ ఉంటాయి చూడు ఇప్పుడు చిన్నయి టెక్నిక్స్ అలాంటివి అవి రీల్స్ అంటే ఆ డ్యాన్సులు అవన్నీ నేనేం చూడ
హమ్ కాదు ఆమె అట్లా కాదాని నీకు ఎందుకు అనిపియాలే మరి నాకైతే గిన్ని కనిపితన్నై ఫోన్ లనే నీకు డైరెక్ట్ ఇంకా ఎక్కువ కనిపితై కదా
హమ్ ఏమో ఈరోజ్ ఇంటికి పోతా అన్నాది ఆమె
ఆ ఇంటికి పోతుది ఇంకా ఎగ్జామ్ ఉందేమో
వాళ్ళ డాడీకి హెల్త్ మంచిగా లేదట అయితే
ఆ
పోతా అన్నది ఈరోజు
ఉహుమ్ పో ఇంటిికిపోతే ఎన్ని రోజులకు వస్తది జనరల్గ
అత్తరు ఓ పదిహేను రోజలు తరువాత
వెరీ గుడ్ ఇంకా నీకేమనిపియ్యాలే అయిన కూడా
అంటే ఇప్పుడు పోతే ఇప్పుడు పోతే ఓ పదిహేను రొజూ
ఆ ఇంటికిపోత్ ఎన్ని రోజులకు అత్తదీ
అత్తయి ఒక వన్ వీక్ ల
వన్ వీక్ లా మనం పోతామ వన్ వీక్ ల వన్ వీక్ ఇంటికి పోతామ
పోము
ఆ ఇప్పుడు ఎగ్జామ్ ఆ అంతే కదా మరి అయన కూడా నీకు నీ కెందుకు అనిపియ్యలె
ఏమో ఇగ
ఇంకాట్ల అనిపియాలి అని అంటాంది
ఉ
ఉమ్ నాక ఆమె గుంచి చెప్తేనే నచ్చలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాల్ ఫస్ట్ ఆఫ అల్ వళ్ళమె నా మ్యాటర్లో ఇన్వాల్వ్ అయినప్పుడే నాకు అర్థమైంది ఎడ్నో తేడా కేసు ఉందాని మరి అబ్బియస్‌గా
ఉమ్
చెప్పు
అదే ఏమున్నాయి ఇంకా నువ్వు పోతావా స్టడీ హాల్‌కి
నేను పోతా కాని తర్వాత మధ్యాహ్నం పోతా నేను కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎందుకు పోతావ్ ఆ జిరాక్సులు తీసుకోకు అన్నప్పుడే నువ్వు సొంత అక్క డెసిషన్‌కు నువ్వు అడ్డు చెప్పినప్పుడే నీకు బుర్ర లేదు అని అర్థమైంది నాకు నువ్వు పక్కనోళ్ళ ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే పనే లేదు
ఆహా అంటే అళ్ళు ఏం అనుకున్నారంటే ఇప్పుడు దాని కోసం ఎందుకు ఆ ఇంకా వేరే ఏమన్నా కొనుక్కోవచ్చు కదా
ఆ సరే దానికే నేను ఎక్స్ట్రానేషన్ నీకు ఇచ్చిన్నా లేదా
ఉమ్మ్ నేను చెప్పినా మాక్ అంటే తీసుకోమన్న
ఆ
ఆమెకి కావాలన్నట తీసుకోమన్నప్పుడు తీసుకోకుండా పోతే ఆమె తిడుతాది అని చెప్పిన
ఆ తిడితే ఆ తొక్కన అన్నదా
అట్లేం అన్లే
ఆ
ఎందుకు తిడుతాది చెప్పు కదా ఎందుకు డబ్బులు వేస్ట్ ఇట్లా చెప్పు కదా అన్నట్టుగా అన్న
ఆ సరే మరి బర్త్డే రోజు ఇటు వత్త అన్నావ్ ఆమెకేం బాధ అయిందట
దానికి తెల్వదు నా
ఆ మరి అప్పన్న అర్థం చేసుకోవాలిగా తేడా క్యాండేట్ అని నాశనం పట్టిచే క్యాండేట్ అని అవును నీకు తెలవకుండా నిన్ను స్పాయిల్ చేత్తంది ఇట్లా టైం కిల్ చేసుడు కూడా స్పాయిల్ చేసుడే నువ్వు ఇంట్లోల్ల మాట ఇనకుండా ఆమె చెప్పేటి ఇనేతట్టు చేసుడు ఖరాబ్ చేసుడే గంట తినే కాడ కూసోబెట్టుడు ఖరాబ్ చేసుడే ఇవన్నీ ఖరాబ్ చేసేటియే ఖరాబ్ చేసుడు అంటే ఒకటే నేంది
ఆ అందుకే నేను కూడా తిన్లేదే అంటే నా రూమ్‌లో నిన్న అక్క ఫుడ్ వచ్చింది అస్తారా అని అన్నయి ఇప్పుడు రాను అన్నది సరే అని నేను కిందనే తిని పోయి
అసలు ఫోనే గళ్లకి ఎందుకు ఫోన్ చేయాలే అవు నేను ఎవరికన్నా ఫోన్ చేసి పోతానా ఆ
ఏ టైంకి వత్తరు మరి ఇక్కడ ఫుడ్ లేదు అంటే ఆల్మోస్ట్ వన్ థర్టీ అట్లా అయితంది
ఆ అళ్ళు అచ్చినప్పుడు తింటారు అళ్లాకి ఆకలి అయితే అత్తరు తింటారు మనకి ఏమిటికన్నా పన మనం ఆడికిపోయింది అళ్ళ ఫోన్లు చేసి చెప్పడానికి
నార్మల్‌గా అచ్చిరాలే అని పోన్ చేతే
ఆ జనరల్‌గా నేను నేనైతే అట్లనే అనుకుంటా నేను ఇక్కడికి అచ్చింది నీకు ఫోన్లు చేసి చె ప్పడానికా అనుకుంటా నీకు ఆకలైతే నువ్వు రావా తినవా అనుకుంటా
అంటే నార్మల్ నేను కూడా అప్పుడప్పుడు లేట్ అచ్చినప్పుడు ఆమె చేసే ప్పేది అందుకని నేను నిన్న ఏసి చెప్పినా
తప్పు నీకు ఆకలైతే నీకు మండితే నువ్వే వత్తవు కదా అళ్ళు ఫోన్ చేసి చెప్పే పనేమున్న
అట్టే గాని
ఆ లేకపోతే నువ్వు రాకపోతే నెగ్లిజెన్స్ ఉంటే తర్వాత నువ్వు పైసలు పెట్టి తింటావో మాడుతావో నీ ఇష్టం
అ
అలా ఆల ఫోన్ చేసి చెప్పే పని ఏం ఉంది వాళ్ళకి తెలివద వన్ ఫుడ్ అత తినాలా అ నీ తెలివద లేేట్ పోతె
అదే అప్పుడప్పుడు నేను వన్ థర్టీకి అట్లా వచ్చేదాన్ని
హుమ్ లేట్ గా పోతే ఫుడ్ అయిపోతా అన్నది నీకు తెలవదా ఆమెకు తెలవదా
ఆ ఉంటది టూ థర్టీ వరకు ఉంటాది ఫుడ్
ఫ్రెండ్స్ ఫామ్ చేసికొనె స్టేజ్ కాదు కదా
అ
సరే మళ్ళ్ అలో మంచి ఫ్రెంస్గా యూపిఎస్సి క్వాలిఫై అయినా వంటే అమె తొను మాట్లాడ నేను ఏమ నీ ఆమె మాట్లాడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈంత ఆమె పెట్ట ఫస్ట్ ఆఫ్ ఆల్ అ సాయి తాగుబోతు అయిన ఐదు నిమిషాలది తగతంది ఆమె ఆమెతో మాట్లాడునేను అద్దానా
ఆమె ఎవరితో మాట్లాడారు మనం పోయి గెలిగిన కుడ ఒక స్మైల్ ఇత్ వదిలేతది అంతే
ద ఆమె ఎందు అట్లా ఉంటాది
అ
అద అంతే నేను నేను ఎప్పుడుని కాదు అది ఎవరిదైనా సొంతం ఉండాలి ఆలోచించుకోవాలి అరే ఈమె వల్ల నాకు ఇబ్బంది అయితాంది నువ్వు ఎప్పుడు నేను అలవాటు చేసుకోవాలి అనుకోవాల అంతే
సరే నేను మళ్ళీ చెత
సరే బాయ్